ఆ సార్ అ సార్ గు నమస్కారం గుడ్ ఈవెనింగ్ సార్
గుడ్ ఈవెనింగ్ సార్ చెప్పండి
ఆ ఎలా ఉన్నారు సార్ ఆ సార్ ఎలా ఉన్నారు హా మేం మేము గుడా బాగున్నాం సార్ ఇంకా భోజనం అయినదా సార్ మీది
అయింది సార్ మీదైందా సార్ భోజనం
ఆ మాదయింది సార్ సార్ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ స్టడీ ఏం చేస్తున్నారు సార్ మీరు సార్ ఈ రోజు మా ఇంట్లో వాళ్ళు పెసరబప్పు మరియు చారు చేశారు సార్
నేన్ స్టడీ ఇప్పుడు బీటెకు ఫస్ట్ ఇయర్ అండి
ఆహా బీటెక్ ఫస్ట్ ఇయర్ సార్ మీ ఎడ్యుకేషన్ గురించి ఏమన్నా చెప్పగలుగుతారా సార్ మీరు
నేను ఎడ్యుకేషన్ టెన్త్ క్లాస్ ఏమో కాగట్న విశ్వశాంతి లో చదివిన ఇంటర్
హా అంటే హా హా అళే ఆ అంటే మనం చెప్పా డీటెయిల్ గా అవుస్ సరం లేదు సార్ అంటే మీ పట్టణంలో మీ పట్టణంలోనే చదివారా మీరు మీది పట్టణం మా లేకపోతే విలేజా సార్
నా పట మే అండి
మీది పట్టణమేనా మీ మీది చ మీది పెద్ద పట్టణమా సార్ అంటే బాగుంటందా లేకపోతే జనాభా జనాభా సంఖ్ క్యా బాగుంటందా లేకపోతే మధ్య ఇట్లా మెడిల్లా ఉంటందా సార్
మిడిల్ లోనే ఉంటా
సార్ మిడిల్ లోనే ఉంటా సార్ ఓకే సార్ ఓకే సార్ అయితే ఇప్పుడు మీరు ఆ అయితే మీరు మీరు టెన్త్ అనేది మీ టెన్త్ ఇంటరు మీ పట్టణంలోనే చేయడం జరిగిందా సార్
అవును మా పట్టణంలో చేశానా టెంత్ ఇంటర్ ఈ బీటెక్ మాత్రం బయట
విజేకు మాత్తం బయటే బీటెక్ బీటెక్ మాత్రం ఇప్పుడు మీరు హైదరాబాద్ లో చదువుతున్నారు ఓకే సార్ మీ మీ కాలేజ్ అనేది పెద్ద పెద్ద కాలేజ్ మీ కాలేజ్ పెద్దదా సార్ బాగా
అవునండి పెద్దే
ఇంచుమించు ఇంత ఎంత మంది విద్యార్థులు ఉంటారు సార్ ఒక ఐదు వేల మంది ఉం టారా మూడు వేల మంది ఉంటరా సార్
మాక్సిమం మే బి సిక్స్ సెవెన్ థౌజండ్ ఉంటారు
ఆహా ఎనిమిది వేలు దాకుంటార సార్
ఎంటంటే మాకు నాలుగు నాలుగు కాలేజ్లు ఉన్నాయి ఇక్కడ ఉన్నయ్ నాలుగు కళాశాలలు ఉన్నాయి ఇక్కడ నాలుగుఐదు బ్రాంచెస్
నాలుగైదు కళా నాలుగైదు బ్రాంచెస్ ఉన్నాయి అంటే ఒకడే దగ్గర ఉన్నాయా
అంటే ఆ ఒకటే దగ్గర అంటే హోమియోపతి మళ్ళా ఇది బి బిటెక్ సంబంధించింది ఎంబిఏ అట్లా ఐదారు కాలేజీలు ఉన్నాయి
ఇప్పుడు మీ ఇప్పుడు మీ దగ్గర ఏదైతే ఉన్నదో అక్కడ మీకు మన ఏంటిదంటే ఓన్లీ అంటే మెడిసిన్ కి సంబంధించిన కా కాలేజెస్ ఏమై ఉన్నాయా మెడిసిన్ కి సంబంధించిన ఏమన్నా లేక పోతే ఓన్లీ ఇంజనీరింగ్ పర్పస్ ఏనా
అవును
హలో
ఇంజనీరింగ్ పర్పస్ ఉన్నది ఎంబిఏ ఉన్నది మళ మెడికల్ ది ఉన్నది
హొమి హోమియోపతి కూడా ఉన్నద
మాస్టర్స్ పిజి కూడా ఉన్నాయి
ఆహా మాస్టర్స్ పీజీ దానిలో మనకు అన్నిరా హోమ్ అల్ అలోపతి ఉన్నదా ఓకే ఓకే సార్ అయితే మీది మీది ఇప్పుడు మ మొత్తం మీది మీది ఇప్పుడు మొత్తం బ్రాంచ్ లో బ్రాంచ్లు అంటే సపరేట్ సపరేట్ క్యాంపస్ లు ఉన్నాయా సార్ అంటే ఒక ఒక బ్లాక్ ఇది ఒక బ్లాక్ అది మొత్తం వేరు వేరు బ్లాక్లుంటాయా అన్నిటికి ఒకటే ఎంట్రన్స్ ఉంటాదా సార్ వేరే వేరే ఎంట్రన్స్ ఉంటాయా
అంటే కాలేజ్ ఎంట్రెన్స్ మొత్తం ఒకటే మా ఇన్స్టిట్యూట్ అన్నట్టు ఇన్స్టిట్యూట్ మొత్తం ఒకటే ఎంట్రెన్స్ ఉంటాయి కానీ కాలేజ్ కి ఒక కాలేజ్ తీసి కాలేజ్ వేరే వేరే ఉంటాది
సార్ మీ దగ్గర కొంచెము నెట్వర్క్ ఇష్యూ వస్తుంది సార్ కాస్త మీరు వాతావరణం బయటికి వెళ్ళి మా ట్లాడ కలుగుతారా సార్
ఇ సరే అండి బయటనే వరండాలో ఉన్నాను. నేను ఇప్పుడు హలో
అదే కొంచెము లే లేకపోతే ఒకవేళ మీకు వీలు కనట్లయితే టెర్రస్ ఉంటంది. క టెర్రస్ ఎక్కి మాట్లాడచ్చా మీరు
అవును టెర్రస్ ఎక్కుత ఒక్క నిమిషం
ఎందుకంటే మనకు ఈ ఏంటదంటే ఫోన్లో ఇప్పుడు వినిపిస్తుంది. సార్ వినిపిస్తుంది. సార్ ఏంటదంటే ఫోన్ లో సిగ్నల్ అనేది మనకు క్లియర్గా ఆహా వాతావరణం వర్షం వచ్చే సూచనలు ఏమో ఉన్నాయా సార్ అక్కడ
అవును ఈదురు గాలులు వస్తున్నాయి
ఆహా ఓకే ఇటు సైడ్ కూడా అలానే ఉన్నాయి. సార్ ఇటు సైడ్ కూడా ఇదురు గాలులు ఉన్నాయి. చాలా మట్ ఉడకపోతున్నాది సార్ చనా మడుక కూడకపోతున్నది ఇంకొంటిదంటే చల్ల గాలీ వస్తున్నది సార్ టెర్రస్ పైన అదే సార్ ఇప్పుడు ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు మీరు ఎక్కడ హాస్టల్లో ఉంటార సార్ లేకపోతే మీ బంధువులు ఇంట్లో ఎక్కడన్నా ఉంటారా మీరు
హాస్టల్లో ఉంటా
హాస్టలోనే ఉంటారా సార్
హ్
హ ఓకే ఓకే సార్ మరి ఫుడ్ ఫుడ్ ఎలా ఉంటుంది. సార్ మీ దగ్గర
ఫుడ్డు అంతంతే కొంచెం యావరేజ్ గానే ఉంటంది ఇంట్లో అండి అట్లెం ఉండదు ఇంట్లో మంచిగా ఉంటది కాని ఇక్కడ
అ అంతా అంటే ఫుడ్ అంత బాగా చే అంతా మొత్తం చేయరా సార్ మన మనం ఇంట్లో చేసినట్టు చేయరా
ఇక్కడ అయ్యారూ గానీ ఇక్కడ ఓకే యావరేజ్ ఉంటది. తిన తినేటట్టు
ఇగా తినేటట్టు ఇప్పుడు ఇప్పుడు పప్పు చారు పప్పు చారు లాగా చేస్తారా లేకపోతే నీళ్ళలాగా చేస్తారా సార్
పప్పు చారు మొత్తం నీళ్ళే దాంట్ల ఏమేమి పెడతారో ఏమో సోరకాయ అన్ని అన్ని కూరాల వెజిటేబుల్స్ అన్ని ఉంటాయి. అలా
ఆహా సార్ మీ మెన్యూ ఏమైన్నా చెప్పగలుగుతారా సార్ మాకు మీ హాస్టల్లో మెన్యూ ఎలా ఉంటుంది. సోమవారం ఇది మంగళవారం ఇది ఏమన్నా
ఆ హాస్టల్ మెను పొద్దుగాళ్ళ అయితే టిఫిన్ పెడతారు. దోశ లేకపోతే మళ్ళా మధ్యాహ్నం అయితే ఏదైనా కర్రీ అంటే టిఫిన్ బాక్స్ పట్కోని పోతా నేను
అంటే ఇప్పుడు ఉదయం ఉదయం ఏం చేస్తారు. సార్ అంటే సోమవారం ఉకుమా మంగళవారం పూరి గురు బుధవారం దోశ ఇలా ఉంటుందా లేకపోతే డైలీ ఒకటే రో రొట్టె టిఫిన్ రొట్టనే ఉంటాదా సార్
రొటీన్ అలా ఏముండదు సోమవారం అయితే ఇడ్లీ పెడతారు మల్లా మ మంగళారం అయితే దోశా బుధవారం అయితే వడా ఇగ గురు గురువారం
ఎ
మల్ల సో
ఆ
మన గురువారం రోజు ఉప్మా తర్వాత శుక్రవారం ఊమ్ ఏముంటది మళ్ళ ఆదివారం కూడా నాన్ వెజ్ ఉంటాయి సేమ్
సార్ ఇప్పుడు శుక్రవారం టిఫిన్ లో నాన్ వెజ్ ఉంటుందా సార్
టిఫిన్ అంటే ఎ ఎగ్ ఏమన్నా బా ఎగ్
హ ఓకే బాయల్డ్ లేక ఎగ్ లేఖపోతే ఫ్రైడ్ రైస్ లాగా బాయిల్డ్ కోడిగుడ్డు కిచిడి టైప్ లా అంటే కిచిడి చేసి ఒక గుడ్డు అని ఇస్తారు అంతేనా సార్ హేగ్ ఫ్రైడ్ రైస్ అలా పెడుతారు కిచిడి టైప్లా పెడతారు సార్ ఇ సార్ ఇప్పుడు వడలు ఎన్ని ఇస్తారు సార్ వడ వడలే
వడ మఇష్టం ఉంటే ఫస్ట్ నాలుగు పెడతారు తర్వాత
అప్సెటా
వేసుకో ఎస్ట్రా అట్లా ఆరు వరకు పెడతారు చట్నీ అ
అంటే ఒక పర్సన్ కు ఆరు చట్నీ చట్నీ ఏం బాగుంటా సార్ నీళ్ళ నీళ్ళ టైపే చట్నీ ఉంటాది దాని చట్నీ అది నీళ్ళ టైపే చట్ని ఉం ఉంటాయి కదా సార్ చట్నీ చట్నీ తరంగా ఉంటుందా నీళ్ళ టైపే ఉంటాయి కదా సార్ అది ఆ
సాంబార్ అయితే నిన్నటిదే పెడతార్ అండి సాంబార్ అయితే నిన్న మొన్నడ్ది అదే పెడతారు
అంటే సాంబార్ ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ చేయరు అవె ఓకే అంటే ఇప్పుడు నైట్ లో మనం ఏమి
పొద్దుగాల పెడతారు ఇగ
ఓకే నైట్ లో మనము ఏదైతే తినడానికి పెట్టిన సాంబార్ ఉంటదో ఆ సాంబార్ను తీసి మళ్ళీ ఉదయమే మళ్ళీ పెడతారు అంతేనా సార్
అవును
గొప్ప గొప్పగా ఉన్నది సార్ మీ కాలేజ్ ఇప్పుడు మరి వియ్ ఉ ఇంకా ఆదివారం అది ఒ హాస్టెల్ ఓకే ఓకే స సారీ హాస్టల్ ట సార్ అయితే ఇప్పుడు మరి
ఉ
ఉకుమ ఉక్ ఈ ఆదివారం ఏముంటుంది సార్ టిఫిన్లో
ఆదివారం మెను వచ్చేసి పొద్దుగాల ఉప్మాపెడతారు మళ్ళ సాయంత్రం పప్పు ఏదన్న నా పచ్చడి మళ్ళా నైట్ వచ్చేసి చికెన్ బగారా
బాగారా ఇప్పుడు ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఏముంటది సార్
ఏం చేస్తారు ఈరోజయితే ఆఫ ఫ్టర్నూన్ నేను పప్పు ఇంకా ఆలుగడ్డ టమాటా తిన్న
బిర్యానీ కూడా చేస్తారా సార్ మీ దగ్గర బిర్యానీ బిర్యానీ
అవును బిర్యానీ వెన్నస్డే చేస్తారు అంతే
మంత్ లో రెండు సార్లు బిర్యానీ కూడా చేస్తారా సార్ బిర్యానీ చేస్తున్న రంటే గొప్ప హాస్టలే సార్ మరి ఎందుకంటే చనా మటుకు ఇప్పుడు బిర్యానీలో ఇప్పుడు పీసెస్ ఉంటయి కదా సార్. పీసెస్ ఎలా చెప్పండి సార్.
బిర్యానీలో పీసెస్ ఒకటే ఇస్తరు క నీ సప్పనా కారం అట్లా.
కారం
ఒక్కసారి ఉప్పు ఎక్కువైతది, ఒక్కొక్కసారి కారం ఎక్కువై
ఒక్కో ఒక్కొక్కసారి ఉప్పు అనేది ఎక్కువ అయితది, ఒక్కోసారి కారం అనేది ఎక్కువ అయితది. ఇప్పుడు బిర్యానీ ఇప్పుడు ఇప్పుడు బిర్యానీ పీసెస్ అనేది మీకు క్వాంటిటీ అంత లేదు అంటే ఏంటిదంటే జస్ట్ ఒక పెద్ద పీస్ ఒకటి ఏస్ సార్ అంతేనా సార్ వాళ్ళే సర్వ్ చేస్తారా మీరు సర్వ్ చేసుకుంటరా సార్.
ఆహా ఆళ్ళే చేస్తరు.
ఆల్లే చేస్తరు సార్ ఓకే సార్ చానా మంచి సమాచారం ఇచ్చారు సార్ మీతోని మాట్లాడి చానా సం తోషకరంగా అనిపిచ్చింది ధన్యవాదాలు సార్.
ధన్యవాదాలు.
ధన్యవాదా